హలో హలో!
హలో!
విన్పిస్తుందా బ్రో
ఆ విన్పిస్తుంది బ్రో నీకు విన్పిస్తుందా
ఇన్పిస్తుంది బ్రో
డి ఏం లేదు ఇప్పుడే తిన్నా. మీరు తిన్నారా బ్రో
తిన్నా బ్రో ఏం తిన్నారు?
లెమన్ రైస్, పకోడ తిన్నా బ్రో, మీరు?
నేను పప్పు, అన్నం బ్రో
పప్పు అన్నమా
మ్
మీకు వర్షం పడుతుంది బ్రో అక్కడ
వర్షం లేద్ బ్రో ఏం పడ్డం లేదు కనీ క్లైమేట్ కూల్గా ఉంది. నీ సైడ్ వర్షం పడుతుందా?
అవును బ్రో మా సైడ్ ఫుల్ వర్షం పడుతుంది.
అవునా
ఆ ఈవెనింగ్ నుంచి ఫుల్గా పడుతుంది ఇక్కడ
ఓకే ఓకే
ఉ
వర్షం ఏం లేదు గానీ గాలి మాత్రం బాగా చల్లగా వీస్తుందన్మాట.
అవునా
మ్ అ
నీక్ వర్షం పడ్తే బాగుంటుందా వర్షం పడకుంటే బాగుంటుందా బ్రో నీ
అదా వర్షం పడితేనే బెటర్ బ్రో అంటే ఇలా చిన్నగా చినుకుల్ చినుకులు గా డైలీ పడ్తే కాకుండా ఒక్సారి బాగా పడి నిలిచిపోతే కొంచం బెటర్ అన్మాట.
అవునా మీరేమన్నా గార్డెన్లో ఏమన్న పెట్టార బ్రో గార్డన్లో ఏమన్నా పంట ఏమన్న పెట్టారా
లేద్ బ్రో అలాంటిదేం లేదు.
ఆహ
రీసెంట్ ఏమైనా
ఆ మేం పెట్టాం బ్రో ఈ దోసకాయలు
ఆ
ఈ టైంలో వర్షం బడితే అవన్నీ చాలా గలీజ్ అయిపోతయి కదా
అవునవున్ బ్రో
మాకే ఎక్కువ పడింది ఇక్కడ
వ్యాధుల్ రావడానికి ఎక్కో అవకాశం ఉంటాది కదా
ఆ అవును బ్రో డామేజ్ ఎక్కువ అవుతున్నాయ్ అవి
ఆ
వర్షం బడితే ఈ టైమ్ లో బాగా ఎండ కాస్తే బాగుంటుంది బ్రో
ఎట్లా పెడతరో ఒకసారి చెప్తార మాకంటే వాటి ప్రాసెస్ ఏమని ఆ అవును
యాక్చువల్ గా దాన్ని పంట పిడోచ్చేసి స్ టూ మంత్స్ బ్రో ఫ్రిప్త్ డేస్ ఆ ఫస్ట్ మనం విత్తనం నాటుకోవాలి కేస్ తెచ్చుకొని నాటుకుంటే ఒక ఓ టూ డేస్ లో వచ్చేస్తాయి అన్మాట మొలకలు
టూ డేస్ కే వచ్చేస్తాయా
టుడేస్ కొస్తాయి యాక్చువల్గా సిక్స్టీ డేస్ లోపల అది పంట చేతికి వస్తుంది
అవునా
ఆ
అంటే ఇప్పుడు ఏవి దొసకాయాలంటే ఇట్లా రౌండ్ ఉంటాయి లేదా జంపుగుంటాయ అవ బ్రో
మస్క్మిలన్ రౌండ్ గుంటాయి
కే ఓకే ఆ అవునవును
ఆది అదే దానికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ బట్ పోట్ చేయొచ్చు ఆ వేరే వేరె ప్లేసేస్కి
ఆ అంటే ఇప్పుడు కోతకి వచ్చాయా బ్రో మీరు పెట్టినవి
ఒక టెన్ డేస్ వన్ వీక్ తర్వాత కోతకొస్తాయి ఈ టైం లో కొంచం ఎండ కాసి బాగుంటే బాగోస్తది వర్షం పడితే తేమా ఉంటే డ్యామేజ్ అవుదన్మాట ఫ్రూట్ అనేది
ఓకే
ఆ నెల దానికి మళ్ ఇప్పుడు ఆ స్వీట్స్ కన్న ఎక్స్పెన్సివే
అంటే ఒక్కసారే నా బ్రో ఉండేద్ కటింగ్ చేస్
ఆ ఒకసారి చేస్ స్తం బట్ సెకండ్ టైమ్ కూడా చేయొచ్చు ఒకసారి అయినవి సెకండ్ టైమ్ వచ్చినవి చిన్న కాయలుంటాయి కదా పెద్దకాయలు అయిపోయిన్ తర్వాత చిన్నకాయలు కూడా మళ్ళీ కటింగ్ చేసుకో
ఓకే
ఉ
ఏ ఏ రకమ్ ఎసార్ బ్రో మీరు
ఆ
ఏ రకం ఎసారు నార్మల్వేనా లేదా హైబ్రిడ్ ఏమన్నా సీడ్స్ ఎసారా
ఆ హైబ్రిడే బ్రో హై కాస్ట్ అవ్వి కోహినూరు అని యాక్చువల్ గా పంటంత అయిపోవడానికి అది ఒక టెన్ లాక్స్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్
ఆ ఎన్ని ఎకరాలేసారు
ఫైవ్ ఎక్రాస్ ఎసాం బ్రో
ఓకే
మనం
కటింగ్ కోచ్చినప్పుడు మాత్ కొన్నికాయల్ పంపియండి బ్రో ఆ మీరు చెప్తుంటే ఎందుకో తినబుద్ధయితుందన్నమాట
అవునా మంచిగుంటాయి బ్రో అవి మంచి స్వీట్ గా ఉంటాయి ఎక్కువ ఫంక్షన్స్ లో వాడతారవి వాటిని స్వీట్ కోసం అలగా
కోయిప్పుడు
ఏంటి బ్రో
ఇప్పుడు ఫంక్షన్స్ లో చాలా ఫ్రూట్స్ పెడుతున్నారు గదా కట్
అవునవునవును
ఆ ముందలా లేకుండే గదా
ఆ అవును
ఈ మధ్యగా కొత్త ట్రెండన్నమాట
అలా అని కాదు దాంతో కొంచెం స్వీట్ కూడ చేస్తారు అన్నమాట
ఉహు
ఆ ఇప్పుడు పాల్కోవా ఎలా చేస్తారో ఆ అసలు మీక్ కోవాస్ ఉంటాయి కదా అలా ఒకటే దీంతో ఒక స్వీట్ చేస్తారన్నమాట
ఆ ఆ
వేరే వేరే ప్లేసెస్ లో అట్ల చేస్తారు ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క రకం చేస్తారు వాట్లని
అవునవును
ఫ్రూట్ అయితే మంచిగా టేస్టిగుంటుంది స్వీట్ గా ఉ ఎందుకంటే చానా ఎక్స్పెన్సివ్ కదా అది ఆ పంట పండడం చాలా ఏం
ఎంత బ్రో కాస్ట్ అంటే ఒక కేజీ ఎంతుటది
ఇప్పుడు కేజీ అంటే నార్మల్గా
ఒక థౌజండ్ ఉంటుంది బ్రో
కేజీ థౌజండ్ ఉంటదా
ఆ అక్కడ వేరే ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి అంత
ఆహా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు మీరు
వరు
ఆ మస్కు మిలాన్ థౌసండ్ ఉంటద బ్రో
ఆ బ్రో అంటే కొన్ని రకాలు ఉంటాయి అందులో
ఆ
ఆ ఇంకా దానికి నేమ్స్ అన్ని ఉంటాయన్నమాట ఒక నేమ్స్ ఒకటి ఇప్పుడు మ్యాంగోస్ లో కొన్ని రకాలు ఉంటాయే అట్లా అందులో కూడా కొన్ని నేమ్స్ ఉంటయి మేము టాప్ వన్ అనమాట మాకు
అంటే మీరు ఇక్కడ అమ్మర అన్నమాట మొత్తం అంతా ఎక్స్పోర్ట్ చేస్తరా ఓకే ఓకే అంటే నేన్ మామూలుగాయి ఇక్కడ దొరికేట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ అలా ఉంటాయి కదా మీరు థౌజండ్ అంటే నేను షాక్ అవుతున్నా అనమాట
అవి వేరే లౌక్వాలిటీ ఐనుటయి
ఆ
మీకు మ్యాంగోస్ లో మంచి డిఫరెన్స్ తెలిసింటుంది నా తెలిసి ఇప్పుడే
హ్మ్ అవునవును బ్రో
ఆ అలా దాంట్లో కూడా కొన్ని రకలు అట్లా ఎక్కడ నుంచే వస్తాయి వెహికల్స్ అవందులో ప్యాక్ చేసి పంపిస్తాం అనమాట మనం ఢిల్లీ నుంచే వస్తేది
ఆ సీడ్స్ కూడా మీరు అక్కడి నుంచే తెప్పించుకుంటారా
సీడ్స్ అంటే నార్మల్ గా దొరుకుతాయి ఎక్కడనా పెద్ద పెద్ద సిటీస్ లో
ఓకే ఊహ్మ్
ఒక ఎకరాకు ఒక వన్ లఖ్ అవుతుంది సీడ్స్ కీ
సీడ్స్కె వన్ లఖ్ అవుతదా
ప్ర
ఊహ్మ్
ఆ
ఇప్పుడు మీరు అది తీసుకెళ్తారు కదా మీకు ఇక్కడ హోల్సేల్ గా ఎంత దొరుకుతుంది బ్రో నీకే థౌసండ్ మ త స సేల్ చేస్తారా మీరు థౌసండ్తో
ట
ఆ
ఇక్కడ ఎవరు అంత రేట్పెట్టి ఎవరు కొనరు బ్రో ఇక్కడ
ఆ అంటే అలా కాదు ఇప్పుడు కటింగ్ ఎక్స్పర్ట్ అంటే అంత మీరే చేస్తారా ఢిల్లీ వరకు మీరే తీసుకెళ్తారా
హ్మ్ యాక్చువల్గా మిడిల్ వాళ్ళు ఉంట ఉంటారు వెహికల్ వస్తుంద అనమాట ఆ బాడీ అంటే బాడికి పంపిస్తారులు
హ
ఇక్కడ ఉంటారు ప్యాక్ చేసేవాళ్ళు
ఆ
లేబర్స్ వాళ్ళందరినీ పిలుచుకొని ప్యాక్ చేసుకొని లోడ్ ఎసి పంపిస్తాం అనమాట అక్కడ మార్కెట్ లో సేల్ చేస్తారు
ఆ అంటే మీకీ ఎంత ఎంత వరకు వస్తుంది అనమాట ఓ కేజీకి
ఒక కేజీ కానీ అక్కడ రేట్ బట్టి ఉంటుంది బ్రో అక్కడ మార్కెట్ ఎంత రేట్ ఉంటుందో
కే వాళ్ళు అమ్మిన తర్వాత మీకు దాన్ని బట్టి ఇస్తారా
ఆ అవునుబ్రో ఈ బాడకి మొత్తం అన్ని తీసుకొని వాళ్ళు మిగతా ఎంత అయితే వతుందో అంతిస్తారు చల్లగాలి బాడీకి అందాక ఓకె లక్ష పదహైదు వేలు ఉంటంది బాడి
దూరం కదా ఎక్
గా
ఇప్పుడు మీకు రు ఫైవ్ ఏకర్స్ పెట్టారు కదా మొత్తం ఎంత వరకు ప్రాఫిట్ రావచ్చు అంచనా ప్రక కారం
అంటె అది మార్కెట్ ఉంటే ఒక బానే వస్తుంది బేస్లోని మార్కెట్ మార్కెట్ ప్రైస్ బట్టి ఉంటుంది
ఊమ్ ఇంకొక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అన్న మిగుల్తదా లాస్ట్ లో ఒకవేళ మంచిగ రేట్ ఉంటె
ఆ అవును బ్రో
ఉమ్
ఇంకేంటి
ఇంక ఉండే బ్రో
ఉక్
ఓకే బ్రో
బాయ్ బ్రో
ఓకే బ్రో బాయ్
హుమ్ బాయ్